లో
హలో
హలో హాయండి
డి మ్మ్ ఆఆ బావున్నామండి మీరు బావున్నారా
మ్మ్ బావున్నామండి ఏం చూస్తున్నారండి
ఏం పేదండి మా పెద్ద పాప వడుకోలేదు గ తింటున్నది అద ఒకటి ఇద ఒకటి యలం తిండానికి
వర్షం పడుతుందా అండి అక్కడ
వర్షమేమి లేదండి మోస్తూ ఎండ
ఇక్కడ ఉరుముతుంది మెరుస్తుంది
అవునా మాకు నైట్ ఉండే అండి ట్వెల్వ్ థర్టీ వర కి బా ఉడకబోసిందిటి ట్వెల్ తర్టీ తర్వాత వర్షం పడేటట్టుంది అనిపించింది
అరే నిన్న నిన్న నైట్ కొంచెం చినుకులు పడినాయియండి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వె దరు మాత్రం చాలా బావుందండి కూల్గా ప్రశాంత
చాలా డేస్ తర్వాత కావచ్చు ఆ వన్ డే వన్ మంత్ టూ మంత్స్ ఇగా
మ్మ్ అవునండి
మగైతే మునైట్ ఇగ చల్ల బడతది అనుకున్నాం గానీ రాలే ఉరుములు మెరుపులకే భయమైంది ఇంటి ముందు కొబ్బరి చెట్లుండే అవి ఊతుటే భయమైంది బయ బయటే మడుకు ఇగ ఫ్యాన్ సౌండ్ డిఫరెంట్గా వస్తాయి కదా గాలి ఆ సౌండ్
అవునవునవును
ఆ అదే చూస్తు ఇంక భయపడి ఇట్లా కొ తం అనుకున్నాం కానీ కరెంట్ పోయింది కరెంట్ పోయినాక కిందకొస్తే ఎట్లుంటదిగ మొత్తం త క్లోసింగే ఇల్లు ఆవు మా పాప ఫ్యాన్ అగిందో లేదో లేసి కూర్సునది నిడ్రకూడ అమ్మ పా అమ్మమ్మ ఆ పోయిందని చెప్తా ఉన్న ఆమె ఆ నిద్రలో కూడా కనిపిస్తున్నది ఆమెకు చానంతా అయిపోయిందంట
గాలిలో గుడా అంత నిద్ర మస్తు టీపి స్లీప్లో ఉంది పాపం చెప్తున్నారు బట్టలేమన్న ఏసారండి మరి
ఆ వేసాండి పై నుంచి తీస్కొచ్చాను ఆల్రెడీ
ఆ వర్షం పడుతుందేమో
కొంచెం వెదర్ అలా ఉండేసరికి వెళ్లి తీస్కొచ్చాను ఆ చేత్తో మిషన్ ఉందండి కానీ మురికసలు పోవండి ఈ పిల్లలై అసలే పోవండి ఎట్లున్న బట్టలట్ల నే తీసుకొస్తారు
ల వాషింగ్ మిషిన్
అందువల్ల ఇగా కొన్ని చేతో పిండుతా కొంచెం మురికి లేనివి అలాంటి సపరేట్ చేసి అవి మిషిన్ లో వేస్తా
ఊఉ నేను గూడ అంతే
మీ మిషన్ పోతుందా అండి
ఆ మిషన్ పో ఆ మిషన్ పోతది గని నేనెయ్యన్ ఎక్కువ నాకు నచ్చదు ఎందుకొ అస్సలు ఫ్రెంట్లోడే ఐఎబి మాది ఆ పోతె కానీ నాకెందుకొ నచ్చదు ఇగ అంటే ఎక్కువ చేయితోనే
అదె గని అంటే ఇప్పుడు ఇప్పుడిన్కేస్ ఏదన్నా డ్రెస్లాకి మురి కిఉంటే అందులో వేస్తే పోయి వస్తదా అలానే వస్తదా
పోతది పోతది మరి అట్లా ఏం లేదులే మరి హెవీగా పోదు మరిీ అట్లానే పోదు ఇగ మామలుగు టయవి
ఉహుహు మేమ్ మారుద్దాం అనుకుంటున్నాము ఇది తీసేసి ఐయబ్బినే తీసుకుందాం అను
ఆ ఆ ఫ్రంట్ లోడె బెటర్ అంటే మది సెవెన్ కేజసే మా సిస్టర్ వాళ్ళు తీసుకుంది ఎయిట్ కేజస్ ఆట బాగానే ఉంది అంట మాది థర్టీ వన్ కే పడిందండి
అప్పుడు కరోనా టైమ్ల అంత ముందు మాక్ పనామే ఉండే అండి బట్టలకి అప్పుడు నేను స్కూల్లో చెప్పినప్పుడు బట్టల వరకు పెట్టుకున్నా అన్నట్టు సో అప్పుడు పిండుకున్న ఆ మచ్చి పిండేది అన్నట్టు జస్ట్ నానబెట్టి వెల్లేది అమచ్చి మంచిగా పిండేసి ఎళ్ళేది దాని తర్వాత కరోనా టైమ్ లో ఎవరిని ఇంట్లోకి రానివ్వం కదా మనం ఆ టైమ్లో ఇబ్బంది అవుతుందని చెప్ చెప్పేషి ఇగ మిషన్ కొనాల్సి వచ్చింది అక్కడ మాకు ఓన్లీ టాప్ లోడే స చేసేటట్టు ఉండదన్నట్టు బా బా త్రూం వేరెది ఫ్రంట్ లో అయితే స్పేస్ ఎక్కువ ఉమ్
వాటర్ రానప్పుడు అనిపిస్తుంది గదా వాళ్ళది ఏంటంటే టాప్ లోడ్ వాటర్ రాకున్నా వాటర్ పోస్తే తిరిగేది బకెట్ వాటర్ పోస్తే తిరిగేది మా మా మిషి
సరే అదే ఇదైతే ఓపన్ చేయరాదు ఉమ్ కాకపోతే ఏందంటే మురికి అనేది మంచిగా పోదండి అందువల్ల నేను మా
పోదు గని ఇగ మా పక్కనోళ్ళదైతే మాకు మంచిగ అనిపించింది అంటే మా బ ట్టలు కూడా వాళ్ళ దాంట్లోనే ఎసుకున్నాం ఎ స ప్పుడు మాకు వాటర్ ఫా బ్లమ్ ఉండె మేమున్న రెంట్ దగ్గర వాళ్ళ బట్టలు మిషన్ లో పిండుకునే కొన్ని వాటర్ యూజ్ అయ్యేది మాకు ఇటు వాష్ చేస్తే మనకు ఎక్కువ వాటర్ యూజ్ అయితాయి కదా అట్లాని ఓనరామే మిషన్ వేయొద్దని చెప్పేది ఇగ మిషన్ ఎస్తే టూ డేస్ అయినా అళ్లనుంచి బట్ ట్టలు రాకపోవడం పాపం వాళ్ళు బోరేసిర్రు కద ఆనేసి మేము ఎసుకునేది మిషిన్ ఆన్ చేసేది పది నిమిషాలు అయితది పిలి పిల్లలై సపరేట్ఏ పిల్లలు వాచ్ చేసేది మా సారె మా పిండేసరికి వాటర్ పోతే ఏమన్న పిసస్తే అవి అటే ఇవి ఇటే ఇంక అల్ల ఆకు రాదు ఆ వాటర్ సరిపోదు ఊమ్ ఆ మొన్న కూడా ఇంగ మళ్ళీ అయితే టబ్ క్లీనింగ్ కూడ అది అడగ ముందుకే చేసుకోవాలట అయితే మేము మంత్ మంత్లీ మంత్లీ ఏయము త్రీ మంత్స్ కోట్ సరి త్రీ మంత్స్ ఒకసారి చేస్త నేను అయితే మ న పక్కనోళ్లది కండిషన్ వాళ్ళ ఇష్టం తే అంటె కండిషన్ చూసడానికి వాళ్ళకి సర్వీసింగ్ ప్రతి ఇయర్ వస్తుంటరు మాకు అయితే ఎప్పుడు రాలేదు కాల్ చేస్తేనే వస్తరు వాళ్ళు అయితే వాళ్ళది ఎంతకు ముందు ఒకసారి అదే వాళ్ళు ట్యాప్లు మాకు సింక్ కు ట్యాప్ అటాచ్మెంట్ అన్నడు మల్ల సింక్ యూత్ ట్యాప్ ఇది యూస్ చేయడం కాదు త్రీ ఇన్ టాప్ పెట్టినము వాళ్ళు కూడ అదే పెట్టుకు కుంటె వాళ్ళంటేదో ఉమ్ ఇట్లా సేల్ ఇ లిక్విడ్ ఏశేది మిషిన్ అది ఉంటది కదా క్లీన్ చేశి అంట అది లాక్ అయింది రాలేదు అన్నట్టు వాళ్ళది రాక్ ఉండంగ సర్వస్ తీసిర్రు తీసింగ ప్రతీ ఈ వన్ ఇయర్క్ ఒకసారి వచ్చి చూసుపోతరట ఇంగ మాది కూడ మొన్న ఇంగ వచ్చి వాళ్ళది ఇగ షిఫ్ట్ అవుతుంటె వచ్ వచ్చిర్రు ఇంగ మళ్ళీ ప్యాకింగ్ చేస్తే కదా అనేసి చూపించింది ఆమె ఇంగ మాది కూడ చూపిస్తే మీది బానే ఉంది అని అ అన్నడు అయితే స్టాండ్ పెట్టుకోలే మేము ఇట్ల వీల్స్ లాగనె పెట్టుకున్నం వాళ్ళదేమో స్టాండ్స్అన్నట్టు అయితె వాళ ఏంటే ఇట్ల ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఒచ్చి కిందియి మీదియి అయితే ఎనుక ఫిల్టర్ పెట్టుకోమని చెప్తున్నడు అది త్రీ త్రి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమో అయితది అంట
ఆ అంటె డస్ట్ ఇట్లా వెళ్ళకుండ ఉండడానికి ఫిల్టర్ పెట్టుకోవాలి
అయితే పెట్టుకోమన్నాడ అయితే వాళ్ళ ఏంట లోపల రాట్స్ లూజ్ అయినాయి అని చెప్పింది సౌండ్ ఒస్ వస్తుంది కొంచెం అంటె సౌండ్ ఏమంతగాదు గాని మిషిన్ చూస్తే సౌండ్ వస్తుందండి అంటే మీది ఈ రాట్స్ పోయినయి ఒకసారి ఏంచ్ ఎయించుకోండి అని చెప్పిర్రు వాళ్ళకి ఇగ మాది అయితే ఏం ప్రాబ్లం లేదన్నడు ఆయన ఒచ్చినప్పుడే కరంట్ పోవడం ఇగ పాపం టూ అవర్స్ ఉండి చూసిపోయిండు హ్ అందుకూడ ఇప్పలే కొంచం
అదే అదే మేము కూడ టబ్ క్లీన్ చేస్ టబ్ క్లీన్ చేస్త నిజంగ ఎందుకో ఆషాభావు సరిగ్గ
కని మా పక్కనోల్లలై ట సేమ్ టాప్ లో డ గనీ ఎందుకో అలా ఇట్ల బ్లాక్ కలర్ వస్త కద అట్ల ఒస్తుందనా బట్టలు పిండిన తర్వాత అ డ్రై అయినంక అస్తది చూసార అట్ల ఒస్ వాళ్ళకి ఇప్పుడు పో త్రీ ఫోర్ టైమ్స్ అయింది మళ్ళ అదే యూజ్ చేస్తున్నరు
ఉహు హు
ఉమ్మ్ అట్లయి వాళ్ళు కూడ అంటె వాళ్ళు కూడ ఇట్లనే అంటే ప్రజెంట్ వాళ్ళు కొత్తగానే మ్యారేజ్ ఇనంక కొత్తగ తీసుకున్నడట అప్పుడైతే తక్కువకు వస్తుందిలే మీ ఇద్ద మేళా కదా అని తీసుకున్నారు ఇప్పుడు ఖర్సివయింది ఇద్దరు పిల్లలు ఇప్పుడు అంటున్నా అనవసరంగా తీసుకున్నా ఇది అప్పుడు తక్కువకు వస్తుంద అని తీసుకున్నటువంటి ట్వంటీ థౌజండ్ కి ఏమో ఓచింది ఆ వాళ్ళు టీవీ కూడా ఇక్కడే తీసుకున్నారండి
ఇప్పుడు ఎక్స్చేంజ్ అసలు తక్కువ వస్తుంది రండి రెడు రెండు వేలు మూడు వేలు కూడా ఇస్తాలె ఎక్స్చేంజ్ కి అసలు ఇయా ఇంటికి పంపిద్దామని చూస్తే దానికి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుందండి దాని బదులు కొత్తగా అ ఇక్కడ నుంచి దాన్ని తీసుకెళ్ళాలంటే ఆ ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇంకా ఎక్కువైతాయి
అంతే అంటారా అంటే నార్మల్గా అంటే ఇప్పుడైనా ఎవరన్న వస్తే వే గీట్లా పోవడానికి ఉండదా
అట్లా ఇక్కడ ఎవరు లేరండి మాకు అంటే షిఫ్టింగ్ అట్లా అయ్యేటోళ్ళు అక్కడికి వెళ్ళేటోళ్ళు అక్కడ ఎవ్వర్లేరు
ఏదనా ఇట్లా మన కాలలో కూడా పట్టేవి కావు
పట్టేదా కార్ లో పట్టేదయితే కంపల్సర సరి తీసుకెళ్ళేతోళ్ళం అది ఇచ్చేసి వు అవును
అట్లా అది ఇసుకోవడానికి వీలుుండదు
లేదు ఆ హెవి వేట్ తుంటది కదా
అవును హెవీ వేట్ ద ఐతే మేము స్టాండ్ తీసుకోలేదు స్టాండ్ కి ఇక్కడ సిటీ లో ఎయిట్ హండ్రెడ్ బగుంటా
ఆ మాకు కూడా స్టాండ్ ఏం లేదు మా కింద అవుంటాయి కదా ఆ అటాచ్ అయ్యేటివి ఉంటాయి కదా వ వీల్స్ అం టే ఆ రౌండ్ ఉంటే జస్ట్ కిందకి పై దానికి గ్రిప్ లాగా ఆ అ గట్టిగా పట్టుకొని ఉంటంది అన్నట్టు
బ్యాగు తెలివక నేనా అయితే మేము తీసుకొచ్చాక ఆన్ చేద్దామని చేస్తే స్టాండ్ కింద పెట్టొద్దు స్టాండ్ మింద నే పెట్టాలా లేకపోతే హైట్ లో పెట్టమని చెప్పొద్దు అయితే మా హస్బెండ్ మా పక్కలోకి ఒకటే స్టాండ్ ఉంటే వాళ్ళు తీసేసుకున్నారు సార్ లో మీకు మాకు అంత అవసరం ఏంది కదా పిల్లలు అప్పుడు చిన్న పిల్లలే ఒక్కతే ఉండే నేను పెట్టే అకుంటలే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది ఇక వాళ్ళ ఇద్దరు పిల్లలు ఇబ్బంది పడతారు అని ఇచ్చేసినాం అయితే ఆ వాళ్ళు వచ్చాక వాళ్ళు సర్వీస్ అంటే చెప్పడానికి వస్తారు ట్రైనింగ్ ఇవ్వడానికి ఏమోయడానికి వచ్చినాయని స్టాండ్ ఏమో అవసరం లేదండి ఇంకా స్టాండ్ పెడితేనే ఎక్కువ స్టాండ్ అవసరం లేదు స్టండ్ పెడితే ఇంకా ఎక్కువ సౌండ్ వస్తుంది మె
సౌండ్ వస్తది మూవ్ అయితా ఉంటది కొంచెం
ఆ మూవ్ అయితది అని చెప్పిండు
ఉ
అని పలువుకున్నాడు ఎప్పటికిీ ఎయిటీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ తగ్గించు న్నారు ఇక మొత్తము అచ్చి చేస్త లెవన్ హండ్రెడ్ లెవన్ హండ్రెడ్ ఇసున్నాడుెన్ లెవన్ హండ్రెడ్ లేవంటే ఓకే ఉంటా
ఆహాహా
పైపు కూడా వాష్రూమ్ లోకి వేసుకోవడం మేము మేము తనకోసమే పైన పై యూజ్ చేసుకున్నాం వాళ్ళ ఏమో ఇంకొక రూ మీటర్స్ తీసుకొచ్చుకొని పెద్దగా వేసిరు వాష్రూమ్ కూడా మిషన్ నడిచిన కూడా వాష్రూమ్ కెళ్ళే స వచ్చినట్టు చేసుకుం కానీ మాకు అంత అవసరం లేదని ఏం మేము ఎప్పుడైన్నా ఎడాన్న వెళ్తే వేసుకోవాల్సి వస్తంది లాంగ్ తీసుకోవాలి ఆ రోజు వస్తే తీసుకోండి పెట్టుకోండి అన్నాడు కాని ఇగ వాటరే మంచిగా రావా
ఓకే
మానెవరో సీనింగ్ బడత హ్మ్మ్ ఆయన చెప్పినె మంచిగా అనిపిస్తు స్తునది మా మమ్మీ వాళ్ళది భోజు కంపెనీ మా పిన్ని వాళ్ళది భోజు కంపెనీ నే అయితే నేను తీస్ కోవడం ఏంటంటే వీళ్ళందరు అసిస్టెంట్స్ అందరి ఒకలాగా ఉంటే మంచిగా ఉం టై వీళ్ళకి మంచిగా ఏదైనా పోయినా కూడా వాళ్ళ సిస్టర్ కి మనం చెప్పకుండా అలానే చెప్తారని చూస్తే నాకేం నచ్చట్లే ఇది ఇది టూ టైమ్స్ ప్రెస్ చేయడము మధ్య మ్య లాగడం అట్లూనై మనం ఇం క్లీన్ చేస్తాం ఆధ్రాలో కూడా
ఉ
నాకిగా అవి ఉతినే మంచి అనిపించింది ఆ మొన్న లిక్విడ్ తెప్పించా ఇద ఫుల్లీ ఆ ఎబ్బయిది వీళ్ళకి భోజ్ కంపెనీ లేదటా వేరే ఎల్జీ కంపెనీ త తెచ్చిన లిక్విడ్ లిక్విడ్ తెపీస్కొచ్చి ఇక్కడ ఆన్లైన్ అంత తొందరగా వేరేవి వెళ్ళిపోసాయ్ ఆ విలే లేదంటంటే షాప్ అయి తెచ్చుకోవడం బెటరు అనిపించింది
ఆ ఓకే ఓకే సరే అండి
ఆ సరే అండి
హ్మ్ బాయ్
బాయ్